అది ప్రిపేరీ అవు అది ప్రిపెరింగ్ కాలేజ్ పడింది
ఆహా ఓక సరి స్టార్టింగ్ లో ఆ ఒక థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ లాస్ట్ లో అట్టనేస్ షార్టేజ్ పడింది వాడు ఎవడు జీవన్ శోభింది వాళ్ళిద్దరు కోసం నైట్ ఒక అంటే ఈవినింగ్ సిక్స్ వరకు కాలేజ్ లోనే ఉన్నా తెలుసా అది ఫుల్ వాన అక్కడ అదిస్ స్టార్టింగ్ ఫేజ్ మాది ఫుల్ వాన శోబింది బ్యాగ్ తీసుకొని నా పైన పట్టుకొని వస్తున్నాడు వాడు అందరు నన్నే చూస్తున్నారు అప్పుడు పల్లవి మ్యమ్ ఉన్నింది ఆమె చూసి నవ్వుతూ ఉన్నింది తెలుసా వాడు శోభిన్ అయితే ఆషికి టు ఆషికి టు అంటున్నాడు ఎం ఆషికిట్టు నాకు అసలు తె తెలీదని మూవీ అని ఈ వీడేమో అక్షి అక్షి అంటున్నాడేమో అనుకున్నా ఏం రా అది మూవీ
ఏ ఆషికీటు మూవీ రాది ఇది చాలా మ్ ఓల్డ్ మూవీ అది ఎప్పుడో మేం చిన్న ఉన్నప్పుడు వచ్చింది హిందీ మూవీ దాంట్లో ఇట్ల ఏమీ వస్తుందంటె వాన వస్తుంది వానలో ఆమె ఉంటుంది వాడి ఇంట్లో ఉంటారు అప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇలా వాన పడుతుంటే వాడు జాకెట్ ఎసేసుకుంటాడు ఆమె పైన ఆమెకి వాడికిద్దరె ఇద్దురు కలిపి జాకెట్ ఎసుకొని లోపల ఏవో చేస్తారు
అయ్యయో అది పాపం ఏమయింది తెలుసా అది అక్కడ వాళ్ళ ఇంట్లో కాల్ చేశాడు జివన్ వాళ్ళు ఇంట్లో తిడుతున్నారు ఎందుకు షార్టేజ్ అది ఇది తర్వాత హెచ్ఓడి కాల్ చేశారు ఫుల్ క్లోజ్ లే కానీ వాళ్ళ పేరెంట్స్ అయితే మాట్లాడి అది ఇది అయిన తర్వాత ఆ ఆఫర్ ఒక్క సైన్ కోసం త్రీ డేస్ తిరిగాం కుక్కలా తిరిగాం ఆ రోజు హా ఒకటని ఉన్నింది వేరే కాలేజెస్ అంతా వచ్చారు అక్కడ స్నాక్స్ పెడుతున్నారు సమోసా ఒక వీడు సైన్ పెట్రా సైన్ పెట్రా అంటే కాలేజ్ వదిలేసి సిక్స్ వరకు ఆ సమోసా తింటున్నాడ్ రా మేమంతా వెతుకుతున్నాం జాఫర్ ఎక్కడ జాఫర్ ఎక్కడా అని థర్డ్ ఫ్లోర్ నుంచి అంటే వాడిది క్యాబిన్ సెకండ్ సెకండ్ ఫ్లోర్లో ఎమో ఉన్నిందేమో అప్పుడు అక్కడి నుంచి కిందికి కింది నుంచి అప్పు తిరిగి తిరిగి సాల్ అయిపోయి రిటర్న్ వచ్చేస్తుంటే సమోసా తింటున్నారు ఆ పల్లె ఆ పోరా నాయనా అనుకని తర్వాత అక్కడే అడిగాంరా ఒకసారి ఉన్ని వాడు అస్సలు నేను వెయ్యానంటే వేయను అన్నాడు మెడికల్ సర్టిఫికేట్ కి మరి ఏమోది వ్యాలిడ్ కాదు ఎక్కువ హాలిడేస్ ఉంది లే టూ వీక్ విక్స్ వెయ్యి వెయ్యి అంటే ఎక్కడేస్తాడు ఆడు ఇంకా దానివల్ల వాడు ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని తల పెట్టుకొని పోతున్నాడు జాఫరు
ఆ
మేము అక్కడ ఆల్మోస్ట్స్మో ఎస్వి అంటూ ఉన్ ఉంటుంది చూడు ఇక్కడ వరకు వచ్చేసాం తర్వాత ఎక్కువ వానయిపోయింది నా బ్యాగ్ అక్కడే అట్లే ఉంది నాతోనే శోబిన్ బ్యాగ్ తిసుకున్న పైన పెట్టుకుని వస్తున్నాడు అయ్యో పోరా
స్టార్టింగ్ అప్ప మేము ఎంత గాసిప్ చెసేసే వాళ్ళం తెలుసా మీ గురిం వచ్చి ఫస్ట్ లో యవ్వ ఎక్కడెగా దొరికిపోతే ఆ ఫిఫ్త్ ఫ్లోర్ తిరిగే వాళ్ళని కూడా మాకు తెలిసింది మాకు తెలిసింది కానీ మే నేను ఎప్ ఇప్పుడు నమ్మలె నమ్మలేద్ తెలుసా నేను లాస్ట్ కి నా కళ్ళతో చూసే వరకు నేను నమ్మనే నమ్మలేదు ఏ
ఊరికే మాట్లాడుతూనే ఉంటాం ఏం మా మాట్లాడతామో ఏంటో అప్పుడు ఎంత డీసెంట్ ఇన్నోసెంట్ అంటే వాడు వామ్మో వాడు ఇంకొకటి ఏం తెల్సా ఎవ్వడైన కాల్ చేస్తే ఫుల్ రూడ్ గా మాట్లాడతారు మళ్ళీ నాతో హే హాయ్ హలి అది ఎలా అని కె అది ఇది ఎంత అడిగే దాన్నో నేనైతే వాడెంత చెప్పే వాడు తెలుసా నేను ఆ ఉఊ ఆ ఊ అంతే అప్పుడు
అయ్యమ్మా అయినా వాడ వాడు ఎం ప్రౌడ్ ఫీల్ అవ్వాలి తెల్సా ని లాంటి అమ్మాయి దొరికినందుకు వాడేందుకు అంత నెగ్లెక్ట్ చేసుకుం న్నాడో నాకు అర్థమే అవ్వదు అంటే లైక్ వాడి లుక్స్ కి నీ లుక్స్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అట్లాంటోడి నువ్వు పడ్డావంటే ఆ నీ మొహం పక్కం పెట్టు అప్పుడు లేవుగా స్టార్టింగ్ లో నువ్వు పడినప్పుడు ఇప్పుడు కూడా ఇదేం పర్మనెంట్ కాదు ఇది వెళ్ళిపోతుంది వాడికి నువ్వే ఎంత ఎక్కువ తెలుసా వాడికి కళ్ళే కళ్ళు కద్దుకొని పెట్టుకోవాలి దొరికింది అలాగాదు ఇలా వద్లేస్ తె ఏమన్నా ఉంటుందా వ అయినా వాడు క్యారెక్టర్ ఏమన్నా ఎమో నాకు నచ్చట్లే ఈ మధ్య ఫస్ట్ లోనే నాకు ఇష్టం లేదు వాడు తర్వాత నీ వల్ల వాడితో మాట్లాడా కదా అప్పుడు ఆ ఏమో లే పర్లేదు అనిపించింది
ఫస్ట్ మాట్లాడేటప్పుడు నేను ఫిదా అయిపోయేదాన్ని అంటే అది వాడలా మాట్లాడేవాడు హిందీలో నాకు అర్థం అవ్వకపోయినా ఒ ఓ యా అనేదాన్ని వింకొకరు మా మదిహ అని ఉందిగా వాళ్ళ బెస్టి వాళ్ళు ఇద్దరు మాట్లాడుతుంటే నేను కాన్ఫిరెన్స్ ఉండేదాన్ని ఎంత బగా మాట్లాడుతారు తెలుసా హిందీలో అదే ఇది నేను అచ్చ ఓకే అచ్చా ఆహ ఇంతే ఈ మూడు దప్ప అస్సల్ మ మాట్లాడేదానే కాదు ఆమె దానికి ఓ యూర్ సో క్యూర్ అంట నేను టెన్ యో వన్నెమ్మ వాడు ఈమే ఇంట్రోవర్టు నేను ఎక్స్ట్రోవర్టు అస్సలు సెట్ కాదు సెట్ కాదు అది ఇది చెప్పేవాడు అప్పుడు తెల్సా ఆమె ఉండుకొని నువ్వు నువ్వు ఎక్సట్రోవర్ట్ చేయాలి బ్రో నువ్వే అలా అనేస్ తెయలా అది ఇది అని వాడేవడోకి నేను ట్రైన్ చేస్ సల్లి అనేవాన్నీ బటర్ఫ్లైస్ బటర్ఫ్లైస్ బటర్ఫ్లై తిరిగేసే దాన్ని అక్కడే ఏమబ్బ
ఏమైన సరే ఫ్యూ డేస్ బాగా ఉంటుంది అమ్మ స్టార్ట్ంగ్
అట్లే ఇల కాదు హాయ్ అంటేనే ఓ బటర్ఫ్లైస్ ఏ తెల్పోత అట్లే ఇప్పుడు చేశ్న నేను మళ్ళీ అలాగే చేసిస్తా మెసేజ్ అస్సల్ యాటిట్యూడ్ కూడా చూపిచను
తెలుసా అప్పుడు ఫస్ట్ లో అంటే అది ఇంకా స్టార్టింగ్ అం కేం లవ్ ఏం లేదు
మేము అంతేరా ఎట్లా ఎళ్ళిపోయామో ఎంటో రిలేషన్షిప్ అచ్చిన అస్ అర్థం కూడా కాదు ఏం తెలుస వాడు బ్రేకప్ షో రి చెప్పేవాడు నాకు నేను వీటిని కూల్ చేసేదాన్ని మోటివేషన్ ఇచ్చేదాన్ని ఇలా ఇలా ఉండు అలా ఉండు నువ్ స్ట్రాంగ్ ఉండాలి పోతేపోయిందిలే ఇంకొకరు దొరుకుతారు అనే దాన్ని నేను
అలా అంత ఎందుకు చెప్తారు ఎంటో బాయ్స్ నాకు మనకి కదా నాకెంత కో కోపం ఒస్తుంది ఒక్కొక్కసారి
మళ్ళీ రాను రాను ఫ్రీ ఫైర్ లో ఫ్రెండా ఫ్రీ ఫైర్ ఆడి ఆడి దాంట్లో ప్రొటెక్ట్ చేసి చేసి బటర్ ఫ్రైస్ ఇంకా నన్ను ఎక్కువ అంటే ప్రొటెక్ట్ చేసా మా అన్న వాళ్ళు అప్పుడు బటర్ఫ్లై రావు వీడు వామ్మో తిరిగి అంటే ప్రొటెక్షక్షన్ రా వాళ్ళ వీడికన్నా వాళ్ళే బాగా ఆడతారుగా అప్పుడు నాకేం అం అనిపియనే అనిపియదు ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నీ అని నార్మల్ గా ఆడుతున్నారు అనిపించింది వీడు ఓహో తిరిగేసేదాని మెలకళ్ మెలకళ్
హు
తర్వాత రాను రాను షోభిన్ వచ్చాడు అలాగే ఫ్రీ ఫైర్ లోకి వాడు ఎంత మల్టీ టాలెంటెడ్ రా నయన చూసాక అలా ఉంటాడంతే మంచోడు కూడా చెడ్డోడు కూడా వాడు చెప్పలేం
చెడ్డోడంటే
చెడ్డోడు అంటే ఇప్పుడు నువ్వేం చెప్తే అది నమ్మేస్తాడు అంటే నిజాలని తెలుసుకోవడ వాడు అలా దమున్న కొడుకు ఉ నన్ను పెద్దమ్మ అంటాడు రా వాడే నాకన్నా త్రి త్రిబల్ ఎక్స్ లోగా ఉన్నాడు నేను ఎక్కడ పెద్దగున్న వాడు ఫో పొన్నది అది పెద్దమ్మ అని పిలిచి చేసు తెలీదు అయ్యో కొచ్చి కొచ్చి కూరు కూరు కొచ్చి కాదు కూర్గా అక్కడ ను మొన్న ఎల్వాన్ ఏళదాం మన్నావుగ అ అవును
టుందేమో కదా ఊ
ఉమ్ అనుకుందా కానీ వాళ్ళకంత కామనే అయిపోయి ఉంటుంది
రావో
ఎక్కువ జోక్ వాల్స లాస్ట్ సెమీవే లారు ఎవరు జీవన్ వాళ్ళంతా వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళఇంటికేళ్ళి టూ డేస్ లో రిటర్న్ అయ్యారు మళ్ళీ అ గోవాకి వెళ్ళాడు ఎక్కడెక్కడికో వెళ్ళాడు తెలుసా వాడు రీసెంట్ మర్ బాడే రాజు గోవ కాద్ర దాని ముందు బ్రో వా ఎళ్ళాడు తర్వాత అక్కడ ఎక్కువ ఇ ఉంటుంది కాద్ర కోరుగు కాలే ఎక్కడోర అది గుర్తు రాట్లే ఎక్కువ శువా శువా ఉంట బీచెస్ ఉంటాయి ఏమో ర గుర్తు రాట్లే ఆ
పాండిచెర్రీ తమిళనాడు కోయంబత్తూర్
అహా అది కూడా కాదు కాదా కూర్కి వాడు శోభిన్ తో వెళ్ళాడు ఆహా అది ఉండొచ్చేమో
ఆ ఉడిప్పి అనుకుంటా
హి ఏమో రా కానీ అక్కడ బీచెస్ దగ్గర శివ వాళు ఉంటాయిర కా రాళ్ళు రాళ్ళు
ఎయిట్ మినిట్స్ అయినా నైన్ మినిట్స్ అయితుంది.
హ్మ్
ఇంకా బట్టలు ఆరేసి తలకి ఎండబెట్ కొని స్నానం చేసి టైం ఎంత అయితుందో ఓయమ్మా సెవెన్ అయిపోతుంది అబ్ ఇప్పుడే ఇంకెప్పుడు రా నేను సానం చేసేది అవో
హ్మ్
నీది అయ్యాక తర్వాత బట్టలు అరెస్తారు తర్వాత చేస్తా
హ్మ్ సరే సరే ఇంకేం
లేట్ అయిపోయింది ఈరోజు కదా నువ్వే మా ఈ నువ్ అప్పుడే అంతా చేసేసావు. నేనేమ్ చెయలే ఇంకా స్నానం చేయాలి బట్టులు అన్ని ఆరేయాలి.
ఇంకా ఫాస్ట్ గా అయిపోయేది. ఏమో నేనే టైం పాస్ చేసుకొని ఉండిపోయా
ఇన్ని తినే ఉన్నాడు కదా ఎప్పుడు ఫోన్ చేసి సత్తాఇస్తూ ఉంటాడు ఇంకొద్దిసేపు
హ్మ్ నాకు ఫోన్ చేసే వాళ్ళు లేరని నేను ఏడుస్తే నువ్వు చూడు
హ్మ్ సరిపోయిందమ్మ హ్మ్ ఉ
చేయొచ్చు గ వాడు ఎప్పుడు వాడేప్ డ్ అప్పుడే ఏమైనా మాట్లాడినప్పుడు చెప్పురా మాట్లాడు ఎందుకు నువ్వు ఇట్లా అది ఇది
వాడేమంటాడు నీకు ఇగో అని చెప్తాడు
నాక్ ఇగో అసల్ లేదు నేను ఎక్కడ పెట్టుకున్నా మాట్లాడతాను నేను హాయి హాలోని ఎంత బాగా వాడ తిరిగితే నేను క తిరిగితేనేను థర్టీ టూ తీత్స్ కూడా వదిలేస్ ఈ అంట
హహహ అవి అంత పక్కన పెట్టు సరే రేపు హాయ్ చెప్పు పోయమం అంటాడో చూద్దాం హ్మ్ ఈగో పక్కన పెట్టి హాయి చెప్పు డైరెక్టుగా డైరెక్టుగా చెప్పాలి.
సరే డైరెక్ట్ గానే చెప్తా హాయ్ అనే చెప్తా
హ్మ్ హాయో లేపోతే జీవనో అలా పిలిచి ఊరికే జీవన్ అని పిల్చు ఏదో ఒకటి చెయ్
జీవనన్న నాకు నోట్లో రావట్లే హాయ్ అనే చెప్తా
హాహా నువేం నిక్నేమ్ పెట్టలేదా
హ లే వాడ్ ఏందో బేబీ బేబీ అని అందరు బేబీ బేబీ స్టార్ట్ స్టార్ట్ చేసేసారు చి అనిపించింది నాక్ అయితే సరే